ఇప్పటి వరకు ఎంత మంది చేసింళ్ళు కాలు
ఎవరికి చేయాలె నేను
ఎన్నో కాలు
ఇది ఫిఫ్త్ కాలో సిక్స్త్ కాలో
అంటే నార్మల్ అక్కడ ఒక పర్సన్ కి ఫోర్, ఫైవ్ కాల్స్ అలౌడ్ అని ఉందిలే చదివినవా అయ్య అయి చదివినవా నీకెయ్యో మళ్ళి మెసేజ్ వస్తది కదా ఆ అది ఎక్కడ ఉందో
అంటే ఫస్ట్ కాల్ నువ్వు ఎత్తలేదు క నాది జీరో పడిపెయింది
ఇది కన్సిడర్ అవ్వదెమో మళ్ళీ ఎక్కువ చెయొద్దు అట్లా
ఇప్పుడు నేను ఎన్నో ఎన్నో కాలో ఇది
ఆ నిన్న ఒకటి నిన్ రెండు ఈ మూడు ఐదో కాలె కదా
ఇప్పుడు ఎన్నిసార్లు చదవాం మనము
ఆ నార్మల్గా విన్నా నేను ఒక పర్సన్ కి ఫోర్ టైమ్స్ హలో అని
ఆ అయితే కడగండి
మ్మ్
ఇది ఆ తీసుకోదేమో నాక్ తెలిసి
లేదు తీసుకుంటదిలే అది కన్సిడర్ అవ్వాలి కదా
ఆహా
నాకు శశి చెప్పు ఉన్నడు
ఆహా నాకు వంశీ పెట్టినాడు అది దాంట్లో ఏమేమ్టి కండిషన్స్ అని ఫోర్ మెంబర్స్ ఏన్చుకొని ఫోర్ మెంబర్స్ ఎన్చ్ కొని అట్లా ఏదో చేష్
అప్పుడు నాకు వాట్సాప్కి మెసేజ్ వాళ్ళే పెట్టారు మే
ఆ ఏమని పెట్టినారు ఇది
ఇట్లా ఒక కాల్ ఒక పర్సన్తో ఆ ఆ
సరిపోయింది వ వాళ్ళని పిలుచుకొని ఎడికైన ఎళ్ళచ్చు కదా మే నువ్వు ఈవినింగ్ ఈవనింగ్ టైమ్స్ ఇక్కడే కదా ఉండేది
ఎవనికి ఇంత ఆశే
ఆ
వాళ్ళకి మాకు దూరం కదా మే
మే ఎమ్మే ఈ నుంచి అడవైజాన్సానికి ఆటోకి ఇరవై రూపాయలు ఇస్తేస్తారు
యడికి పోతము
ఎవరో ఇంకమింగ్
వైట్ కల్ వస్తుంది తచ్చేంది పైన
ఆ
కళీగా ఉండమే నాకు పోయ్యేదని ఇప్పుడువే ఎక్కడ వాళ్ళకి అక్కడ ఏదో ఒక ప్లాన్ ఉంటది ఇక్కడ కొన్ని ప్లాన్స్ ఉంటాయి అక్కడికి ఇక్కడికి మార్చాలంటే కొంచెం కష్టంమే ఎక్కడ ప్లాంట్స్ ఎక్కడ ప్లాంట్ ఆచేవాళ్ళు కూడా ఏదో ఒకటి అనుకోంటారు వా అక్క వాళ్ళు ఏదొ ఒకటి ఆ అట్లా అట్లా ఉంటారు కదా
ఆశ అలి అడిగ బోరు
అడిగిపోదు ఇంకా వాళ్ళు ఏ అంటే ఇప్పుడప్పుడు పైటికి పోద అలా అని ఉండదు ఎవరని వస్తే నెక్స్ట్ వీక్ ఆశవాల్ండడి పోతా నెక్స్ట్ వీక్ అద నెక్స్ట్ వీక్ అలే నెక్స్ట్ రోజు బయ ఉండే న అవును కదా
అదిపోయేదండి
నెక్స్ట్ మంత్ వన్ వీక్ అట్లా హాష కూడా ఇంటి కదు ఈ పిల్ల ఏదో హాస్పిటల్ చూపించుకుంటద అంతా హైదరాబాద్ లో
ఎవరు
అది ఏదో ఐస్కి ఏదో పెట్స్ లేకుండా ఏదో చేస్తారంట
ఆ అతే
అట్లా మళ్ళ అది చేసాక వన్ మంత్ రెస్ట్ వన్ వీక్ రెస్ట్ తీసుకోవాలి
ఎందుకంటే ఆ పిల్లకి పెళ్ళికి పెళ్ళికి వస్తం అట్లానా
ఏమో వాళ్ళ డాడీ చేపిస్తున్నాదంతా
అదిలా స్పెట్స్ నా సన్నదే అమ్మో ఎవరికి
ఏమో అంటే ఇబ్బంది ఏవి స్పిట్స్ స్పట్స్ ఇబ్బంది కదావ ఆ పిల్లకి ఒకవేళ స్ప్రెడ్స్ తీసేస్తే అంతా బ్లెరర్గా కనపడుతుంది అంటారు అదే నా తెలిసి ఐంక్ లెన్స్ అడతుంది అే అట్లా కొంచెం సన్లైట్ పడకున్నా ఏదో ట్రజర్ తీసుకోవాలంట కేర్ ఓన్ వక్స్
మళ్ళా ఇప్పుడు చేపించుకుంటే ఆ పిల్ల వన్ వీక్ ఆ
అవును ఏం కాలందుకుంది అటెండెన్స్
డబ్బులు వున్నోలె
ఆ
నువ్వు కూడా డబ్బులు ఉన్నద అనివే గాని
చిన్నద అంత సీన్ ఇవే అందరికి డబ్బులు ఒకటే మటి డబ్బులు ఉన్నా లేకపోయినా ఒకటేమే మాక ఎంత మంది ఉన్నారు అందరికి ఎంత మంది ఉన్నారు మాకుందే డబ్బులు కనపడలేదు కనపడదనే మాట ఎంత డబుల్
ఏ పిల్లలు పిల్లలకి ఏం డబ్బులు ఖర్చు అయితాయి వే
మాకంటే పిల్లోళ్లకే ఎక్కువ ఖర్చు అయితది తెలుసా
ఏం ఏం చేస్తారు చెప్పు ఏం బొమ్మలు వాళ్ళకి ఫీజులు కూడా తక్కువే ఎందుకంటే లోవర్ క్లాస్స్ కాబట్టి
వాళ్ళకి నా ఫీజు అంత మే ఉండేది
ఏ ఏ స్కూల్ వాళ్ళు
మాది అక్కడే కోడూరులోని సాయిబాలాజీ
ఆ ఇప్పుడు పెంచితే అట్లా మనకు ఒకప్పుడు థర్టీ ఉంటే ఇప్పుడు చిన్న క్లాస్ వాళ్ళకే ఫిఫ్ ఫిఫ్ ఫోర్ ఫిఫ్ ఫైవ్
ఉహూహూ ఉమ్ మా అమ్మ తెలుసా వాళ్ళిద్దరిని ఇప్పుడు పెంచుతా ఉంటే వీళ్ళిద్దరిని పెంచినట్టు మీ అందరిని పెంచాలంటే పెంచ పెంచుండే దాన్ని కాదేమో
ఉమ్
అప్పుడు మనకేం తెలీదు కదవే మా అమ్మే అప్పుడయితే సిక్స్ బ్రదర్స్
కిత్ నెంబర్ వాళ్ళు మీ దుబాయ్ పిల్లలు ఉన్నారు కదా
ఇప్పుడు ఆ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు
వాళ్ళు మీ దుబాయ్ లోనే ఉన్నారు కదా మీ మామ
ఆ మా బావా మా అక్క ఇద్దరు దుబాయే
అంటే వాళ్ళు జాబ్ చేస్తారా ఇద్దరు
ఆ మా అక్క బ్యూటీషియన్ ఆయన రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ పడి పోయిందంట ఇప్పుడు
వెళ్తారా
ఉమ్ వాళ్ళకి మామ ఉన్నాడు వాళ్ళ మావ కానీ ప్చ్ ఆయనకి పెరాలిసిస్ వచ్చి ఇప్పుడు ఆయన కూడా మా ఇంట్లోనే ఉన్నాడు వన్ ఇయర్ నుంచి
అహా అట్లా కాదు వే నేను చెప్
ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి హలో ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి వే అసలు వాయమ్మా ఇంకా ఏంలే వాళ్ళు దుబాయికి పోతే
అంగే అమ్మా పిటిషను మే మా మా జాబు దానికి వచ్చిన డబ్బులు కూడా
డబ్బులు కూడా మీకే వస్తాయి కదా వే యాడవే ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి దుబాయ్లో ఉంటా ఉన్నా కాని వాళ్ళ అప్పులు సగం కూడా తీర్లా అట్టే ఉన్నాయి ప్చ్ అంటే ఫస్ట్ వాళ్ళు కరోనా కదా అప్పుడు జాబ్ పోయిన్నింది వన్ ఇయర్ ఉన్నారు
ఆ
మా బావ ఇచ్చి ఏందో చాలా చేసాడులేవే ఈఎంఐ ఈఎంఐ లకే ఎక్కువ కడతా ఉన్నాడు
అంతేలే
అది కాకున్నా అప్పుడు వాళ్ళు వే ప్చ్ వాళ్ళ వేరే ఫ్యామిలీని వాళ్ వాళ్ళ ఇంట్లోనే ఉండేది
ఉమ్
అట్లా అయినాయి కొంచెం ఎక్కువ రే ఇక్కడ వాళ్ళ హౌస్ ఉంటది కదా అది వేరే వాళ్ళకి ఇచ్చానారా వాళ్ళకి హౌస్ లేదు
ఆ ఆ
ఆయన వేంపల్లిలో వర్క్ చేసేవాళ్ళు వా డాడీ అట్లా వాళ్ళక్కడ రెంట్ హౌస్లో ఉండేవాళ్ళు వాళ్ళ నేటివ్ వేంపల్లి కాదు కల్వాయి ఇడిపల్లి అక్కడ వాళ్ళ ప్లేసెస్ అని అని ఉండేదక్కడ కానీ జాక కల్వయి నెల్లూరు నెల్లూరు మమ్మమ వాల్లూరు కావలి కాద్ మె కల్వయి కొత్త పేరు గాదు మె టౌనే వదకి నెల్లూర్లో
ఏమబ్బ నేనే
అది మా అమ్మమ్మల్లూరు మా మామ వాళ్ళవి ఆస్తులన్ని ఉండేదాడే జాబ్ కోసము వేంపల్లికి వచ్చాడు గవర్నమెంట్ జాబ్ అని
ఆ అప్పుడు నువ్వు అదే లహరి వెంపల్ అంటే మీ వాళ్ళు ఎవరో
ఆ ఆ వాళ్లేే వీళ్ళు
ఓ
అట్లా ఇల్లు కట్టుకోవాల ఎప్పుడు ఎవరు దుబాయ అలా ఇవాళ్ళకి అవసరం ఉన్నప్పుడల్లా వచ్చారు పెళ్ళిళ్ళకి ఏమన్నా ఉంటే అట్లా అట్లొచ్చే మొన్న నందిని పెల్లునింది అప్పుడు వచ్చినారు లీవ్స్ ఎక్కువ బెట్టారు జాబ్ పోయింది
అవునా
మళ్ళీ ఇంకో జాబ్ కి మళ్ళీ మనీ ఇన్వెస్ట్ చేసి అట్లా ఇంకో జాబ్ ఏనా తెచ్చుకున్నాడు ఆయన అట్లా వేస్ట్ ఖర్చులన్నీ చాలా అయ్యాయ్ లే మధ్యలో ఇ ఎం ఐ లు ఏందో ట్రాస్పర్ట్ కపడ చెవి ఈ మంత్ చేస్తా ఈ రివ్యూకి నను ద అది మార్కులిస్ట అది మనము డేట్ అప్డేట్ చేంజ్ జేసుకోవాలా
డేట్ కాద కార్డు
ఆ అప్లే జేలా
బ
ఎట్లానే అది అడిగీతే మా బావ అక్కడికే పోయి అడగాను వంద రూపాయలు ఇచ్చ పోస్ట్ ఆఫీస్ వస్తుది ఎన్నాడవే నను అదే ఇంకా ఆడికపోతే
ఎట్లా నేనైతే ఫస్ట్ ఫస్ట్ ఫేస్ అప్డేట్ చేపించుకోవి
ఉమ్
ఆధార్ ఫేస్ అపడేట్ జేపిచుకుంటే మళ్ళా మనము దీంట్లో కూడా చేసుకోవచ్చు పా్యాన్ కార్డ్
ఫేస్ అప్డేట్ లోనే ఉంది ఇవి ఆధార్లో నాది మొన్న ఫిఫ్త్ ఇయర్లో చేపిచింది
ఆ
చిన్నబ్బుటి ఇప్పుటికే ఏం మారలేదులేవే
నే నేను అప్పుడు ఎప్పుడో ఇంటర్లోనే ఎప్పుడో చపించుకున్నా
ఉమ్
అదే వచ్చింది దీన్లో గూడా ఇది ఇదేంటి ఓటర్ కార్డులు
ఓకే
నీకెప్పుడొచ్చింది ఓటర్ కార్డు ఈ సారి ఫస్ట్ టైం వేస్తావా
అసలు ఎయలా వే ఓటర్ కార్డు ఎ లేదువే నాకు
ఓటర్ కార్డు లేదా వేయ
వాళ్లతో చేయల ఏమో అప్పుడు నేను ఇంట్లో ఇంట్లో లేనో ఏమో తెలీదు అప్పుడు హాస్టల్లో ఉండేదాని కదా వే కట్ అయిత కట్జేయి వే మళ్ళీ రేటింగ్ రాదా
ఆ
రప్పు
లెవెన్ మినిట్స్ అయిందిలే ఉండు కట్ చేస్తా ఇదిగొ